హలో చెప్పురా.
విళ్లు ఆరెంపి కాటికి పోయిర్రా హాస్పిటల్ పోయిర్రా ఇళ్లు.
ఇక్కడ వీళ్ళ ఇక్కడ వీళ్ళకి ఒకట పెద్ద హాస్పిటల్ ఉంటది రా వీళ్ళు దగ్గిరా
అహ అడికి బోయిర్రా వీళ్ళు ఎం చేస్తారో తెలుసా అక్క
అదే ఆర్ ఎంపీలు వాళ్ళ వోళ్ళకి వాళ్ళ వాళ్ళకు రాసుకుంటారు కదా
ఆమ్ రాసుకుంటే వీళ్ళకిింతా అంత డబ్బులు ఇ
డబ్బులు వస్తాయి ఆ అయితే వీళ్ళు తెలిసిన డాక్టర్ ఉన్నాడంట మళ్ళీ అక్కడ
ఆ ఇదైనా తొరలా ఈ పట్నం కాడ అయితే తక్కువ అయిపోతది అన్న ఉన్నాడు కద మన అన్న చెప్తే అయిపోతే మన అన్నకు వచ్చినడు డబ్బులు వచ్చినట్టు ఉంటాయి
ఆ ఆ అంతే వాళ్ళకి ఎవరో తెలిసినున్నట చెప్పిన ఇటు పోతే అయిపోద్దిగా అంటే అడ తెలిసినోళ్ళు ఉన్నారా అని చెప్పింది
ఆ మా ఇటు ఇటు ఇది ఇక్కడ ఇదురేమో మాన అన్న కు పైసలవోచ్చు
ఆ ఆ ఆ అయితే ఇప్పుడు మా వదినని చూసినారా వదిన వాళ్ళు అన్నా లేడా ఆయన వత్తడు అని చెప్పలే బాగా చ వత్తడు అక్క అన్నడు లే అసలు వాళ్ళిద్దరిని చుస్తే అరే నాకు మస్త్ అనిపించేది నీకు ఒకసారి ఏడ్చిన నా కూడా ఒక అన్న ఉంటే అయ్పో ఇట్లాంట అన్న అట్లంత ఫీల్ అయినా తెలుసా రా నేను అ బాండింగ్ చూసి ది వాళ్ళ కూడా సూపర్ ఉండే రా అదే నా కూడా ఒక అన్న ఉంటే అయిపో మా చెల్లె మా చె మా చెల్లెంటనా వదిన లేదారా
ఆహా వదినా ను అన్ననా
ఆ వదినున్నా అన్న బాగుండే పెళ్లి కాక ముందు క్లోజు ఫుల్ క్లోజ్ అన్నట్టు వాళ్ళ ఇద్దరు అంటే ఆయన ఆయన ల అంటే లైఫ్ ఎమ్ జరిగినా ఈమెకు చెప్పుకునేటట్టు అట్లా
ఆ
అయితే వాళ్ళుందు తబ్బన నాకుడా ఒకరు ఉంటై అయిపో అని అని ఫీలింగ్ ఉండే ఎందుకంటే ఊకే వాళ్ళ మళ్ళ సిటీ కదాగా
ఆఆ
ఊకే తీసుకపోయేది అన్ని తిప్పేది తినబెట్టేది కొనిచ్చేది ఇట్లా జ్యవెలరీ ఉంటంది కగా జ్యవెలరీ డ్రెస్సెస్ ఉ ఇవన్నీ కొన్నిచ్చేది మంచిగా క్లోజ్గా ఉండేది మంచి ఆయన వడిలో పడ పడుకోట్టుకొని ముచ్చట్లు చేప్పక్కునేదిలబ్బ అన్న చెలిల్లులాంటి ఇట్లు ఉండాలి అనుకునేరా నేను తే ఇక జూడు నాకు ఇ సందీప్ అన్న చి ఇ అన్న రాగానే ఈగ చూడు మేము కూడా మంచి క్లోజ్ అయిపోయినాం మేము కూడా కాకపోతే మేము ఏం తిరగలేదు ఏం కొనించుకోలేదు కానీ క్లోజ్ అయిపోయినం ఆ ఓకే ఓకే నాకు గుడా ఒక అన్నా దొరికిండు అనే ఫీలింగ్లు ఉన్నా పాపం కాప తే నేను ఇటు ఫీలింగ్లు ఉన్నా కదా అటు వాళ్ళు విడిపోయరా
కానీ నీకు ఒకటి తెలుసా కానీ నేను అయితే ఎంత అనుకుంటే తెలుసా నాకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారా ఇద్దరు అక్క చెల్లెల్లు
ఉమ్
వీళ్ళు అంటేనే ఎట్లన్నా తోడబుట్టినోలు కాదు తోడ బుట్టి నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా మా అక్క వోళ్ళని ఇట్లా దండేసిన రోజు లేదు ఇట్లా కలిసి మాట్లాడుకున్న స ఒక రోజ లేదు
ఉమ్
మా చెల్ మా చెల్ండ పక్క గ మా అక్క అయితే మాక్కంటే పర్లేక్క మా ఇద్దరం కలిసి ఫోటోలు దిగుతం మంచి గా అప్పుడప్పుడు
హ్మ్
మా చెల్ల అంటే ఇప్పుడు టెన్త్ గానీ ఇంకా మైండ్ మెచ్యూరిటీ కా అట్లే ఇంకా చిన్న పిల్ల లెక్క చేతది ఈ అంత నాకు అసలు ఈ నాకు అనుపిత్తదిగా నాకు అసలు వీళ్ళు ఎందుకూ పుట్టిరా అనిపిత్తది నాకైతే
అట్లా ఉండదు రా మంచిగా మన్ కలిసిమెలిసి ఉండాలి ఏదైనా చెప్పుకోవాలి తెలుసా
మా వాళ్ళు ఉన్నారు తెలుసా మా అక్క తోని చెప్పుకుంటా నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆమె ఉన్నా అంత క్లోజ్గా ఉండం గానీ మీ త ఉన్న అంత క్లోజ్ గాని ఆమె ఎప్పుడైనా ఫోన్ చేతా మాట్లాడతా ఫోన్ చేతా ఖచ్చితంగా గంట గంటన్నర రెండు గంటలు మాట్లాడుతా పక్క
ఆ
అబ్ ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర చేయ్యాక ఒక ఐదు ఆరు నెల్లు ఏడు నెల్లు అయితాంది అంటే అప్పుడు చేసింది గప్పుడు ఎప్పుడో
హ్మ్
గంటన్నరో రెండు గంటలు రెండు గంటలు బా మాట్లాడిన కొంచమె హ్మ్ కాకపోతే హైదరాబాద్ పొత్ ఇక్కడ ఉంటే మా ఇక్కడుంటే మాట్లాడగానీ హైదరాబాద్ పోతే మాట్లా ఇక పెద్ద పట్నం పోతేనె మాట్లాడదం
ఆ ఇవేం చేసేది వదిన అంటే రాఖి పండుగ వత్తే త రాఖిలు కట్టొద్దు మా అన్నవాళ్ళు కొంచెం గ్రాండ్ గుంటారు ఆ వాళ్ళ చేతి ఇ ఇట్లా రాఖిల్ కనపడాలె వెండి అని ఎర్రటెండల కూలి పోయి రెండు రెండు మూడు మూడు తులాలు చెప్పించిందిరామ ఆమె అయితే మస్తు అనిపించిందిరా బాంటప్పుడు అయితే
ఈ సారి రాఖీ కి ఏం కడతదో మరి నాకు
పాపమే వెళ్ళన కాంచి ఎవరు రాఖీలు కట్టట్లే ఆ ఆడితే ఆయనకే కట్టేది పట్నం పోయి
ఆ
హ్మ్ ఆమె ప్రతిసారి పోయి కొట్లాడి ఆమె ఫస్ట్ కట్టేది ఫస్ట్ కూడా ఆమెతోనే కట్టించకునేది ఆ అన్నా కూడా
ఈసారి కడతది నా తెలిసి
ఆయనక
నాక అక్క పక్కడిది కట్టే అంత లేదు గాని నాకే కడతది దాదాపు
హ్మ్ మేరి కడతది నీన్ చెప్తా హండ్రెడ్ పర్సెంట్ నీకు కడతది అనిపితాంది నాకూడా
హ్మ్ నువ్వు అసల్ నువ్వు కాదు అక్క ఒక్కటే
నేన్ కడితే ఇజ్జత్ పోతాది ఇగ బామ్మర్ది కట్టిరు అంట్రూ
ఆ కా మన ఇద్దరేమో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెక్కుంటాం గానీ కడ్తే అట్లా మంచిగ ఉండదు
అవును
అట్లా కడితే గిఫ్ట్లు ఇత్త ఏమో కానీ మనం నార్మల్గానే ఇస్తాం గిఫ్ట్లు
అవును అరే డైరీ మిల్క్ తెచ్చిది నువ్వేనారా బర్త్డే రోజు
తీ తిసుకొచ్చింది నేనే అక్క డైరీమిల్క్
ఇచ్చింది ఆయనె ఎక్స్ట్రాాలు చేతాడు ఇగ ఆయన గానీ ఏది ఇచ్చినట్టు ఫిల్ చేతాడు ఎవరో తీసుకొచ్చి ఇయన ఇచ్చినట్టు ఫీల్ అయితాడు ఇగ
ఆరోజైతే అ అక్క ఏం అన్నది తెల్సా
ఆ
అయితే అన్నది అయిన పప్పక్క కిత్తావు నువ్వు డైరీ మిల్క్ అని అన్నది
హ్మ్
ఐతే మాకెందుకు ఇతడు అంటే నేను చెప్పి అన్న నీ బడ్డె ఎప్పుడన ని మనం పరిచయం ఐన కానిచ్చి అయింద కానంటే కాలేదుర అన్నది
ఆ
అయితే అంత అయినా మాకెందు కిస్తవారు గాట్లా అన్నది అక్ క అయితే అన్న నీ బర్త్డేకి నీ కూడా డైర్ మిల్కీ ఈత అని చెప్పినా
ఆహా
మీ ఇప్పుడు క్లోస్ అయినా కంచి రాలే అక్క బర్త్డే ఆగస్ట్ ఆగస్ట్ ట్వంటీ టూ ఎంతో అన్నది
ఆ ఆగస్ట్ ట్వంటి టు
ఊ అగస్ట్ ట్వంటీ లా అయితే నాది నాది ఒక సెప్టెంబర్లా
సెప్టెంబర్
పద్దెనిమిది
పద్దనమిది ఓకే
ఇంకా ఐలెట్ ఏంటి చెప్పన నాకు ఒక బర్త్ డే గుర్తున్నా అంటే మా మరదలు అని చెప్పలే మా ఫ్యామిలీ ఆమెది పదిహెడో తారిఖే ఆమెది
ఆహా ని అంటే నీకంటే వన్ డే ముందా
ఆ వన్ డే ముందు కాకపోతే వన్ ఇయరు తక్కువ
ఆహాహా
నేన్ టూ థౌసండ్ సెవెన్ లో పుట్ట వాడు టూ థౌసండ్ ఎయిటు
నువ్వు టూ థౌసండ్స్ సేవనార అయితే అయిన కూడా నేనే పెద్దలే నేన్ మే టూ థౌసండ్ సెవెన్ ఏ నేను కూడా
జోగేషను టూ థౌండ్ ఎయిట్ ఏ యక్కనెను
నీ మెంటల్ ఫెల్లో
నేను టూ థౌసండ్ ఎయిట్ సెప్టెంబర్ నైన్ దిన ఆమేమో టు తౌసండ్ నైన్ సెప్టెంబర్ సెవెంటీన్ పామ్ మా క్లాస్ లా అందరికన్నా చిన్నోని నేను ఒక్కన్నె
ఆ నేను కూడా రా సేమ్ నేను కూడా నేనే చిన్నదాన్ని
మా క్లాస్ లో ఇంకెంత వాడొక్కడు ఉంటాడు అక్క మా క్లాస్ లో పెద్దోళ్ళు అంటే ఇద్దరు ఉంటారు
ఆ
టూ థౌసడ్ సిక్స్ ఒళ్ళు ఇద్దరు ఉంటారు మాధన్ల
ఆ
టూ థౌసండ్ సిక్స్ ఒకడు ఉన్నాడు సారీ ఫైవ్ ఒకడు సిక్స్ ఒకడక్క ఫైవ్ ఒకడొక ఉన్నాడు సిక్స్ ఒకడొక ఉన్నాడు
పెద్దళ్ళు ఉండరు పెద్దళ్ లేపోతే చిన్నోలు ఉండరు
ఆ మా క్లాస్ అందరికనే చిన్న నేనే అందరు రెండు వేల ఏడు అయితే నేను రెండు వేల ఎనిమిది
ఊ
ఈ ఇంకో ఇంపాక్ట్ ఒకటి ఒకటి ఉంటంది ఇంపాక్ట్ అని యాప్
ఆ
ఆ అది డౌన్లోడ్ ఏసుకుంట ఐపో వాళ్ళకైనా పైసలు పోడి మనం ఇట్లా స్టెప్స్ ను బట్టి డబ్బులు వస్తాయి
ఏమ్ స్టెప్స్ రా
ఇప్పుడు మనం నడిచేటి ఉంటాయి కదా
ఆ ఆ ఆ
నడిచే అడుగులు డబ్బులు లెక్క కనెక్ట్ అది కన్వర్ట్ అయ్యి పేదోళ్ళకి పోతాయి
ఆహా చెత్
అది నేనప్పుడు చేస్న గనీ ఇన్ని రోజుల్నుంచి ఎక్కిుచ్చుకున్నా అయిపోవు కొన్ని ఒక వెయ్యి రూ ఐదొందలు వెయి రూపాలన్న పంపిచ్ చెటోన్నీ అంతకు ముందు పంపించినక్క రెండు వేలు
హ్మ్
ఆరో తరగతి నుంచీ పదో తరగతి వరకు వాడినది యాపు
హ్మ్
నేను ఫస్ట్ ఫోన్ తీసుకున్న అంటే అదే వాడతా ఎక్కువ నేను అది ఎక్కిచ్చుకుంట పక్క రెండు వేల నూట అరవయో ఎంతో పంపిచ్చిన నేను అప్పుడు అ ఇప్పుడు బండ్ల మీద్నే దిరుగుడు అయితుందని ఇగ వాడ్తలేనది ఎక్కువ, ఈ అసలు ఈ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇట్ల ఏస్ తె బొచ్చడు పైసలు పోవు అల్లకి
అవున్ర అవునవును అడిగనవ మీ అన్నని జాబ్ దీని గురించి
అయితే పొద్దుగాల ఫ్ డైరెక్టర్ నెన్ ఫోన్ జేసినా
ఆ
ఫోన్ జెత్తే అంటే ఫ్ నేను ఫోన్ చేయలేగని అన్ననే ఫోన్ జేసిండు నేను సాన్ చెత్తున్న పొద్దుగాల చేత్ తుంటే ఫ్ డబ్బులు సౌండోచ్చింది మెసేజ్ వచ్చింది
హ్మ్
నాకోలు గొట్టిర్రా అబ్బ అని చూసుకునంతల్సేపు అన్న ఫోన్ చేసిండు
ఉమ్
ఫోన్ జేసి కొట్టిండు అన్న ని తోని కొంచెం మాట్లాడాలన్న అంటే ఎందుకుర అంటే ఇంకొంచెం జాబ్ గురించి అన్నా అంటే సరేరా నేను ఇగో బయటున్న మళ్ల పోయినంక ఫోన్ జేత్త లేకపోతే సాయంత్రం ఐదు గంట్లకట్ల ఫోన్ జెయిరా అన్నడు
ఆహా సరే సరే
ఆ ఐదు గంటల కన్నా లేకపోతే రేపు ఆదివారం రేపు శనివారం ఆదివారం వాళ్ళకు సెలవులు వాళ్ళకు
ఆ
మ్ శనివారం ఆదివారం అన్న ఫోన్ చేయిరా మాట్లాడదం అన్నడు
హా
అడుగుతొకసారి నీదడుగుతా నాదంటే నాకు అడుగుత ఒక సంవత్సరం లోపు అన్న అని చెప్త
ఇద్దరం ఒకసారే పోయి జాయిన్ అయ్యి ఇద్దరం ట్రైనింగ్ తీసుకొని సక్కగ ఇద్దరం ఉందమాన్నే ఇగ
ఆ కాక్పోతె ఇప్పుడు ఓపెనింటర్ చెస్త నేను ఆడు ఒకసారి సార్కు ఫోన్ చేయాలి హెచ్ ఎం సార్కి మన ఊరు
ఆ
మన ఊరు హెచ్ ఎమ్ సార్ మరి మా స్ ఏమంటరు బంధువులు గావచ్చ ఆ
మీకా
ఆ
ఆహా
మా డాడున్ను అ సారు బ ఏమని పిళ్తరు బావ బామ్మర్దులో బావ మరిది అని పిల్స్ కుంటన్నడు
ఆహాహా అంటే ఇప్పుడు పాత హెచ్ ఎమ్ ఆ, కొత్త హెచ్ ఎమ్ ఆ నువడేది
కొత్త హెచ్ ఎం పాత హెచ్ ఎమ్ వాల్ ఎస్ సి గద ఇప్పుడు కొద్ కొత్త హెచ్ ఎమ్ మావోల్లాయే
వామ్మో పాత హెచ్ ఎమ్ మాముల్ ఓవరు చేయకపోయేది నాకు నచ్చనే నచ్చడానైతే
మస్త్ మంచోడక్క సారు
ఆహా ఎగ్జామ్స్ టైమ్లా ఎట్లా స్ట్రిక్ట్ చేసింది తెలుసారా అమ్మ తోడే
ఇక్కడ తప్ప ప్రతి ఒక్క అయినా నువ్వు ఇల్ ఏందు చదువుతున్నావ్ నువ్
ఇల్లా కాదు అంటే వీళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పడుతారటగా ప్రైవేట్ ఎగ్జామ్ సెంటర్లు
ఓకే ఓకే అ ఎల్లా వడ్డాద్ నీకు
సెంట్ ఫాల్స్లా వడ్డా
పదో తరగతా
ఆ అమ్మా ఎట్లా స్ట్రిక్ట్ చేసిండాంటే ఎయిట్ పాయింట్ ఫైవ్
ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంకా మా ఇంట్ల షాక్ అయ్యారు తెలుసా మా ఇంట్ల
ఎందుకు రా
ఆ నేను ఒక్కోజు బుక్కు వట్లే ఎగ్జామ్ అన్ని రజు ఒక నెల రోజుల ముందు నించి ఒక్క బుక్కు వట్లే ఏం బాట్లేదు తిరుగుడే తిరుగుడు స్కూల్ల కూడ సదువపోయేది
ఆ
మా సార్లు కూడా షాక్ అయ్యారు మా సార్ అన్నడు తెలుసా బైలోజీ సారు అని చెప్పినా కదా సెవన్ పాయింట్ జీరో
ఆహహ ఆయన ఏముందిరా మీ మీ సెంటర్ అంతా లూజ్ సెంటర్ తుఫ్హా
ఇంకా హైలైట్ ఏంది తెలుసా మరి నెన్ ఒక్క రోజు ఒక్కటి ఓవ్వని అడగాలే నా సొంతగానే రాసిన అన్ని ఒక ఒకటి మీ మ్యాథ్స్ రోజ్ ఒక్క రోజు పక్కన అమ్మాయక్క
నీ అదృష్టం బాగుంటదిరా
ఆమెకు చదువు రాదు మేడ అదృష్టం అట
ఆ చిట్టిల్ తెత్తదిగా
ఆ
చిట్టిల్ తేచ్చే ఉంటదిగా
మ్యాథ్స్ రోజ్ ప్రతిరోజ ఒక్క ఎగ్జామ్ నేనే చూప్టెట్న
ఆ
మ్యాథ్స్ రోజు ఆమె చిట్టిల్ తితన్నది ఎల్లెళ్ల నుంచో తితంది చిట్టిల్ అవ్వ నాక్ ఆగమాగం అయితంది ఇగ సార్ గిట్ల రంగనే నా మీద ఎత్తంది అక్క
ఓ
నేను చెప్పిన సార్ తోని చెప్పినా డైరెక్ట్
ఉహ్
ఆ సార్ మంచోడు అయితే అన్న సార్ సార్ గిట్ల చిట్టీలేతుంది సార్ గగిట్ల నామీద తీసుకొచ్చి అని చెప్తే ఏ వచ్చిండ్ దగ్గరకోచ్చి ఏ ఒర్రకురా అట్లా తీసుకొత్తే నడవాలి గని రాసుకోవాలి గని ఇట్లా చెప్పుకుంటారంటే మరి వేరిటోళ్ళ నా చెకింగ్ ఒళ్ళు ఓత్తే ఇగ నా పరిస్థితి ఏంది సార్ అనంటే ఈగో అప్పుడు వచ్చినప్పుడు చెక్ చేసుకున్నా అన్ని జాగ్రత్తగా పెట్టుకోర్రి ఆడ పక్క బెంచి కాడ ఆడ ఈడ పెట్టు కోర్రి చూసుకుంటా ఆది ఇది అని చెప్పిండు హా మీతో నాక్ ఇందాక చిట్టిల్ తీసిన మీరు ఒకటే సార్ రా వచ్చిండాక్ కా
హ్మ్
సారోచ్చి ఖాతం రావ మీద ఇసిరేసింది షిట్టి
హా
ఉ సరే అక్క ఉంటానా
ఆ సరే బాయ్ రా
హు బాయ్ అక్క